హెలో హలో హలో హలో
హలో
హెలో
హలో
హలో
హలో
హలో బాగున్నారా
ఆ మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే తిన్నాం మీరు
ఆ మేము ఇంక ఇప్పుడే తిన్నాం ఏం కూర చేసారు
మాది టమాట మీరేం చేసిర్రు
మాది పప్పు
మ్ మ్
ఉమ్ ఇంట్లో అందరు బాగున్నారా
మీ మీ వాళ్ళు అందరు బాగున్నారా
ఆ బాగున్నారు మీరు వినాయక చవితి ఎట్ల చే చేసుకుంటారు
ఆ మే మేమ మేము ఒక మట్టి విగ్రహాన్ని తెచ్చి దానికి అన్ని పూజ చేసే సామాను ఉంటాయి కద పసుపు కుంకుమ అవన్నీ తీసకస్తాం
ఎన్ని రోజులు పూజ చేసుకుంటరు
మేము అ అన్ వాడస్ వాడాలన అయితే నైన్ డేస్ ఉంచుతాం మాదయితే ఓన్లీ త్రీ డేస్ చేసుకుంటాం
ఆ త్రీ డేస్ డైలీ పూజ చేస్తారా
ఆ అవును ప్రసాదాలు చేస్తం త్రీ డేస్ తర్వాతా తీసకే మేము గుడాలు పాయసం అవి చేస్తాం
ఓ హొ పొద్దున సాయంత్రం పూజనా ఇంటికన్నే
ఆ అవును పొద్దున సాయంత్రం
ఆహా
అంటే మేము నమ్ముతం అన్నట్టు మట్టి విగ్రహాలను పూజిస్తే పర్యావరణం పరిషి పరిరక్షణగా ఉంటుందని
అ ఆహ మేమింక మట్టితోనే చేస్తాము కానీ మా వాడ లో విగ్రహాలు విగ్రహం తెచ్చి నవరా తొమ్మిది నవరాత్రులు పూజ చేస్తాం తొమ్మిది రోజుల నుంచి
ఆ మాది పదకొండు రోజులుఉంచుతాం వాడలో ఇంట్లో అయితే త్రీ డేస్ ఉంచుతాం
ఓహో మేం తొమ్మిది రోజులే ఏమేమి నైవేద్యాలు చేస్తరు మరి ఫస్ట్ రోజు
ఆ మేము కుడుములు ఉడ్రన్లు పాయసం చలిమిడి నువ్వుల తోని చేసిన చిమ్మీళ్లు ఉంటయి కదా అవి పిండి వంటలు పులిహోరలు ఇవన్నీ చేస్తాం మేము
ఆ
మీరు
మేమింక ఆ పులిహోరా కుడుములు లడ్డూలు ఉండ్రాలు చలివిడి అన్ని అంటే ఆ రోజు తనకి ఇష్టమైనవి అన్ని నైవేద్యంగా వెడతం పూజ చేస్తాం ఉ
అవును మేము కూడా చేస్తాం మాది పొద్దున్న సాయంత్రం రోజు అంటే ఉంటాయి
పూజ చేసిన కూడా ఈ వినాయకుని పూజ ఫస్ట్ చేస్తే అన్ని పూజలు తర్వాత ఏ ఇస్తాం మన దేనికైనా ఫస్ట్ వినాయక పూజ చెయ్యంది అ పూజలు చేయరావు కద
ఆ అవునవును
ఉం దీని తర్వాత మళ్ళీ పా ఈ పండుగ అయినాక మళ్ళీ కొన్ని రోజులకే డస్రా వస్తాది
ఆ అవును
ఉమ్
మా వాళ్ళు నమ్ముతారన్నట్టు వినాయకుడిని పూజిస్తే తల పెట్టిన ఏ కార్యంలో అయినా ఆటంకాలు ఇబ్బందులు లేకుండా విజయం సాధిస్తారని నమ్ముతారు
ఆ అవును
ఆ అందుకే ఇక్కడ ఘనంగా గణేష్ చతుర్థీ జరు
ఆ ఈ పూజ్ జా మగవాళ్ళే చేయిస్తారు
ఆ అవును అవును మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇస్తారు
ఆ అదే
ఇట్లా కూడా అంటారు విఘ్ విఘ్నాహత అయిన వినాయకుడికి పూజ ఖచ్చిత విధంగా చేయాలి ప్రతి ఏడాది భద్రప్రత మాసంలో వినాయకుని చవితి వస్తుందని
అవును ఇది ఎప్పుడు భదశుద్ధ చవితి రోజే వస్తుంది ప్రతి సెప్టెంబర్ నెలలో ఉమ్
నవరాత్రులు అంటేనే తొమ్మిది రోజులు వినాయకుడిని పూజించి పదవ రోజు నిమజ్జనం చేస్తారు
ఆహ్ ఇప్పుడు మనం వినాయకుడిని కూడా జ్ఞనం అదృష్టం చేస్తే అధపతిగా కూడా మా అందరూ భావిస్తాం అలాగే ఇప్పుడు ఈ వినాయకుడిని ఏ పని చేసినా ఫస్ట్ వినాయకు కొన్ని పూజ చేసి అన్ని పనులు అన్ని పూజలు చేస్తారు
అవును పొద్దున సాయంత్రం ఇంకా సాంగ్స్ పాడతారు ఆరా తిచ్చుకుంటా
ఆ
ఆ
మీరు వెళ్తారా మళ్ళీ అప్పుడు
ఆ వెళ్తాం వెళ్తాం
ఓహో
చాలా మంచిగా చేస్తారు ఏ ఏం లేదు అందది కాబట్టి అని అన్నారు
ఓహో తిన్నరా అందరు
ఆ తిన్నం మీరుతిన్నారా
తిన్నాం అటు వచ్చినాయ మామిడికాయలు
ఏ లేదు ఇంకా రాలేదు
ఆహో ఉన్నాయ మీ సైడ్ తోటలు లేదు ఇంకా రాలేదు
ఉన్నాయి గాని ఇంగా అమ్మట్లే
ఓహో మీ సైడ్ తోటల్ ఇవి ఉంటే మీకు అన్ని తొందరనే మంచిగా దొరుకుతయండి. మామిడికాయలు
ఆ
హుహ్
బాగా నమ్ముతారు. అన్నట్టు వినాయకుడికి పూజిస్తే అనుకున్నాయి, జరుగుతాయి ఇటు. అట్లాని ఇగా బాగా ఘనంగా జరుపుకుంటారు. లాస్ట్ రోజు కూడా
అవును లాస్ట్ రోజు మీరు ఎక్కడ నిమర్జనం చేస్తరు.
అక్కడ మా దగ్గర ఒక వాగుంటది. అక్కడ ననిమజ్జనం చేచోస్తాం.
ఆహో ఏం కొనేసాను మేము మా మా దగ్గర కూడా కులా బాగుంటది. ఏళ్ళి నిమర్జనం జేస్తం. వాడెలో అంటే ఊరేగింపుకుంటూ వెళ్ళి అందరము
ఆ
దినం చేస్తాం
అవును మేము కూడా అట్లనే యేస్ సోమ్ ఇంకా డి డీజేస్ అన్ని పెడతారు అన్నట్టు
ఆ శోభయా అట్ట తీసి హుహూ
హిందీవులు ఇట్లా మా సైడైత్ అంతే ఇగా మంచిగా ఇట్లా నమ్ముతరు. అన్నట్టు వినాయక చవితి ఇట్లాని పొద్దున్నే లేసరు. తల స్నాన ఆ మా సైడ్ పూజ ఎట్లుటదంటే పొద్దున్నే లేసి తల స్నానం చేసి హిం పువ్వులదోని వినాయకుడిని పూజిస్తరు. గణేషునికి ఇష్టమైన ఉడ్రాన్లు పండ్లు పువ్వులు ఆ పులిహోర ఇవన్ని సమర్పిసరు.
అంతే గో మేం కూడా పూజేస్ సి ప్రసాదాలన్నీ నైవేద్యాలు పెట్టి చుట్టాలని భోజనాలకు పిల్సి
హుహుమ్ మా దగ్గర అయితే ఇగా మా మట్ టీయా తీసుకొనద్దామంటారు. ఎందుకంటే మన పర్యావరణా నీనిరా
ఆ మేమి ఇంకా ఇప్పుడు ఎంతైనా మ పట్టి పూజ మట్టి, మట్టితో వినాయకుడు ఉన్నదే బాగా శ్రేష్టం అని కూడా అంటారు. మట్టి వినయ్ కూడా బాగా సేస్తామన్
ఆ ఈ పండుగ డానని మరి అద్ దుష్టాన్ని ఇసుందని చిన్న పిల్లలు ఉంటార్ కదా వాళ్ళ బుక్స్ కూడా వినాయకుని దగ్గర పెడతారు అన్నట్టు
పూజ ఎత్ పూజ చేసిన తర్వాత బుక్కులన్ని వినాయకుని కాడ విడతారు అంటే చదువు మంచిగా జ్ఞానాన్ని బుద్ధిని అన్ని కలిగించాలని హు
మో అతి ముఖ్యమైన పడుగనే కదా ఎందుకంటే పార్వతి పరమేశ్వర కుమారుడు అయిన వినాయకుడిని పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం కాబట్టి భద్రపద మాస్
తను తొమ్మిది రోజులు మనతోనుండడానికి భూలోకంకి వస్తాడు
ఆ
నవరాత్రులు మనతోనుండడానికి
ఆ ఈసా పదకొండు రోజులు అయిపోతుది పదకొ ఆ కొంతమంది తొమ్మిది రోజులు జరుపుతారు. కొంతమంది పదకొండు రోజులు జరుపుతారు ూ పద్దెనిమిది వందల తొంభై రెండులో వచ్చింది అసెంబ్లీ చట్టం జరిగినప్పుడు హిందువులు ఇలా చేసుకోవాలని వచ్చింది కదా
అవునవును
మ్మ్ ఇంకెట్ల చేస్తారు మీ సైడు
ఆ
మీ సైడ్ ఎట్లా చేస్తారు ఇంకా
మా సైడ్ వాళ్ళు చెప్పినా కదా అప్పుడే మట్టి విగ్రహాన్ని తెచ్చి, పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి, చుట్టాలను పిలిసి ఇంట్లో మంటుకు మేము అలా చేస్ కుంటాము వాటిలో విగ్రహాన్ని తెచ్చి అంటే అయ్యా గారు వచ్చి పూజ చేస్తారు ప్రతిష్టాపన చే చేసి ఆ విగ్రహాన్ని వాళలో అందరూ పూజ ఫస్ట్ రోజు బాగా బాగా సేపు ఉంటుంది ఎందుకంటే ప్రతిష్టాపన చేస్తారు కదా విగ్రహాన్ని మ్మ్
అవునవును
మ్మ్
ఇంకా ఋషి ప్రత్యుల్లు ని పాల నిందలు పోయే తందుకు కూడా అంటారు కదా ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని కి ప్రదిశణలు ఇస్తున్నారు అని అంటారు కదా
అవును
ఆ దేవుడు మనకి ఋషి ఇస్తాడట ఋషి ఇచ్చిన తర్వాత మన మ ంచి గా ఉండాలని
అవును ఆ
చాలా మంది బాగా నమ్ముతారు అన్నట్టు కోరికలు తీరుతున్నాయి కాబట్టి అందరు నమ్ముతారు
తిన్నార మరి
ఆ తిన్నాం
మా సైడు మది వినాయక చవితికి
ఆ ఓకే వస్తాం
ఓకే అండి
ఆ ఓకే
సరే బాయ్ ఆ